హలో
ఆ ఇప్పుడు వినిపిస్తా ఉంది. హలో ఉమ్ మీరు య ఏం చేస్తా ఉంటారు? వాయిస్ కట్ అయి వస్తా ఉంది. ఉమ్ ఏం చదతాండావు?
నేను బిబిఎ ఎల్ఎల్బిఎల్ లాయర్ది చదువుతున్నాను.
ఉమ్ ఉ
ఇది డాక్టర్ అంబేద్కర్ ఆ బాగుంది బాగ చెప్ ప్తారు. ఎడ్యుకేషన్స్ అన్ని బాగున్నాయ్ మొన్నే మాకు ఎగ్జామ్స్ పెట్టారు.
పెట్టారా బాగా రాస్తాండ ఎగ్జాము? ఉమ్ ఇంకో కాలేజు కాలేజీకి పొయ్యేచ్చేదానికి నీకేమి? పోయే దారిలో గాని వచ్చే వచ్చే దగ్గర గాని ఏం ప్రాబ్లమ్స్ అంతా ఉండవు కదా?
ఏం ప్రాబ్లమ్స్ ఉండదు మా ఇంటికాడ్నుంచి నే నేను ఒక అక్కడ నుంచి బస్టాండ్ కాడ దీ దిగి తర్వాత ఆడ్నుంచి నేను బైవాకే వెళ్ళిపోతా కాలేజీ కొంచెం దెగ్గిరే ఆడ్నుంచి
ఆడేవరు నిన్ను ఈవ్టేజింగ్ ఆడేవరన్నా నిన్ను ఈవ్ టీజింగ్ చేసేది అట్లా ఏమన్నా?
హ అలా ఏం లేదు.
ఒకవేలా నీకు అలా జరిగితే ఏం చేస్తావు? నిన్నెవరన్న అలా మాట్లాడితే ఏం మాట్లాడతావ్?
నేను ఏం మాట్లాడను ఇంకా పక్కనోళ్ళు ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తా లేదు మా ఫ ఫ్యామిలీకి ఎవరికన్నా ఫోన్ చేసి
ఉమ్
చూస్తాను చేసుకునేలా నాకు ఉంటే నేచేస్సాను లేదంటే ఆ పక్కన పక్కనవాళ్ళను చూసి పిలిచేదో లేదా ఫ్యామిలీకి ఫోన్ చే ఆ ఫోన్ చేసి పిలస్తాను. ఉమ్
సంతోషం నీకు నీ ఇష్టమైన రెస్పీ ఏమి తింటావు?
అంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ కనె మామూలుగానే ఫుడ్డే దాంట్లో ఎక్కుతిన్
ఏదైనా ఫుడ్ అయినా గాని నీకు ఇష్టమైంది ఏది తింటావు? స్నాక్సు.
హేన్సు లో అయితే నేను ఇప్పుడు ఇప్పుడు ఇనిపిస్తుందా స్నాక్ లో తే ఎక్కువగా నేను అంటే చిప్స్ అలాంటివి ఎక్కు తింటాను మాములుగా రైస్ అయ్ తే ఇంకా బిర్యానీ ఎక్కువగా తింటా ఇష్టము. అదైతే బా తింటాను మామూలుగా రైస్ కన్నా
ఉమ్
ఇంకా టిఫన్స్ లో అయితే దోశ తింటాను ఎక్కువగా
ఉమ్ నే నేను గూడా బిర్యానీ బాగా తింటాను దోసలు తింటాను. రేరు ఎగ్ దోశ తింటాను. ఇష్టంగా అంటే ఇడ్లీలు, సాంబారు.
ఊహ్మ్
అట్ల తింటాను
ఓ
నచ్చినకూర గోంగూర
ఉమ్ నేను అది తిన్ టను నచ్చిందే అని నేను చెప్పను గాని తింటాను నేనైతే
అన్నీ తింటావ్
అన్ని అంటే
ఆకుకూరలు, కూరగాయలు అలాంటివి.
ఆ అవి తింటాను నేను
ఆ ఓకే వంట మీరు జేస్తారా మీ మా దర్ జేస్తారా
మమ్మీ జేస్తుంది. నాకు ఏదైనా సింపుల్ గా తెలిసింది. పప్ కూరలు అలాంటివి అయితే టె నేను చేస్తాను
ఊమ్
మీద అదంతా అమ్మ జేసుకుంటుంది. నేను జస్ట్ హెల్ప్ జేస్తాను. ఏదనా వెజిటేబుల్స్ కట్ చేయమం టే కట్ చేసి పెడతన్ మమ్మీ అచ్చి జేస్తుంది.
ఊమ్ ఓకే నీకు ఇష్టమైన డ్రస్స్
నాకు ఇష్టమైన డ్రెస్స్ అంటే మామూలుగా టాప్స్, జీన్స్ ఎక్కువగా అలవాట్ నా కంఫర్టబుల్ అవె ఎక్కువ.
ఊమ్
మ కాకపోతే ఇప్పుడైతే ఎక్కువ యూస్ చేసేలేద్ ఎందుకంటే నాకు కాలేజ్ కి వెళ్తం గాబట్టి యూనిఫామ్స్ ఏ ఎక్కువ యూస్ చేస్తాను. ఉహ్ కాబట్టి మామూలు డ్రస్సులు ఎక్కువ ఏసేద్లా
ఉమ్ నేను చీరలు నాకు బాగా ఇష్టం. చీరలు ఏస్తాను. ఎర్లు వాడతా నేను
మీకు ఎక్కువగా ఏది ఇష్టము రెసిపీలు
చీరలు, డ్రస్లు ఇష్టంగా ఉండింది ఇప్పుడు పెళ్ళయి పెద్దోళ్ళు అయిపోయినరూ కాబట్టి ఏసుకోవాలన్నా నాకు ఏదో ఒక ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏసుకుంటాను మా పిల్లలు ఏ కొంటారు మా పిల్లోల్లు పాపకు పెళ్ళి అయిపోయింది. బాబు ఎంసీఏ జేసినాడు.
ఊహ్మ్ హు
ఉ ఇప్పుడు రేపు శుక్రవారం కదా ఇల్లంతా క్లీన్ చేస్తాండా. ఇల్లు తుడుచుకుందామని
పిల్లలు ఏం చేస్తాను
ఆ కట్టయి వస్తాంది హలో ఓకే ధన్యవాదాలు